హలో హాలో వినిపిస్తా అండి నేను మాట్లాడేది మీకు
ఆ వినిపిస్తుంది చెప్పండి
నా వయిస్ క్లారిటీ వస్తాందా
ఆ వస్తుంది
ఆ చెప్పండి మీరు మీ స్కూల్ లైఫ్ కాలేజ్ లైఫ్ గురించి చెప్తారా ఎట్లుంటది ఏది బెటర్ బెటర్ ఉంటాది రెండింటిలో అన్నట్టు
ఆ సరే అండి నాకైతే స్కూల్
స్కూల్ లైఫ్ బెటర్ అనిపిస్తాదా కాలేజ్ లైఫ్ బెటర్ అనిపిస్తాదా
స్కూల్ లైఫే బెటర్ అనిపిస్తాందండి నాకైతే
ఏది స్కూల్ లైఫా
ఆ అవునవును
చాలా మంది ఫ్రెండ్స్ ఉండేటోల్లు ఏమైనా
కునే వాళ్ళం
ఓకే ఎక్కడికైనా ట్రిప్స్ ఈ ఇట్లా పోయే వాళ్ళ అండి మీ ఫ్రెండ్స్ అంతా కలిసి
అప్పుడు ఇంకా చిన్న పిల్లోలం కదండి ఎక్కడికి అల్లో చేయరండి పేరెంట్స్
అంటే చుట్టు చుట్టు పక్కల ప్లేసెస్ కి కూడా ఏమి వెళ్ళేటోళ్ళు కదా ఓన్లీ స్కూలు ఇల్ అంతేనా
మేం హాస్టల్లో ఉండేటోల్లం
ఓకే ఆ హాస్టెల్ స్కూ స్కూల్ అంతేనా అయితే మీ హాస్టల్ లో గ్రౌండ్ ఉండేదా ఆడుకోవడానికి
ఆ చాలా పెద్ద గ్రౌండ్ ఉండేది ఇంకా చిన్నప్పుడు గేమ్ అంతే అండి
ఆహా మ్ అంటే మీ స్కూల్ చాలా పెద్దదా అండి ఎక్కువ మంది ఉంటారా మీ స్కూల్ లో మీ ఫ్రెండ్స్ అందరు అంటే మామూలుగా స్టూడెంట్స్
ఆ అంటే మేము మాడల్ స్కూల్లో చదువుకున్నాం కదా చుట్టుపక్కల పల్లె అని అన్నీ మా స్కూల్లోకి వచ్చేవాళ్ళండి
ఓకే
ఆ చాలా మందే ఉండే వాళ్ళు అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెప్పేసి ఎక్కువ మంది జాయిన్ అయ్యేటర్లు మా స్కూల్కి
ఓకే మీది కోయడా లేకపోతే ఓన్లీ గెల్స్ స్కూలా అండి
కోయడే అండి మాది
ఆహా
ఉ
మేము మా స్కూల్ మా స్కూల్ అయితే ఓన్లీ గర్ల్స్ హై స్కూల్ అండి బా చే స్కూల్ సెపరేట్ గర్ల్ చే స్కూ ఫుల్ సపరేట్ ఉంటుది మాకు స్కూల్ లైఫే బెటర్ అనిపిస్తది అంటే అప్పుడు ఏమీ తెలిదు కదా జస్ట్ స్కూల్కి పోయినామా ఇంటికి పోయినామా
బానే సుందర కదా మరి మీరు బాగా ఎంజాయ్ చేసే వాళ్ళ అండి
చేస్
చి
ఆ చేసేటోళమే అండి వాళ్ళు ఉంటేనే కాదు కదా మాకు స్కూల్లో బాగా గేం జరిగేవి
అవునండి అంటే చిన్నప్పటి నుంచి కోయిజ కో ఎడ్యుకేషనే అండి
ఆ ఆహా కాదు ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ వరకి మేము కోయాడు మళ్ళా సిక్స్ నుంచి బాయస్ హై స్కూల్ సపరేట్ గర్ల్స్ హై స్కూల్ సెపరేట్ అని చెప్పని గవర్నమెంట్ స్కూల్స్ ఉంటా్ ఆ అక్కడ గర్ల్స్ వేరే బాయ్స్ వేరే అండి కాక పోతే రెండు పక్క పక్కనే ఒకటే కాంపౌండ్ే స్కూల్స్ ఒకటి వేరే ఉండే
ఆఓహో
ఆ స్కూల్ మాకు పెద్ద బ్యాచ్ ఉంది వెళ్ళండి స్కూల్లో అట్లా గల్స్ అందరు మీకు బ్యాచ్ ఏమైనా ఉండేదా అండి మీది
ఆ మాది కోయడే అండి మేం బాగా వయసు గర్ల్స్ అందరం బ్యాచ్ ఉండేవాళ్ళం
ఓకే
ఏమైనా ఇంకా ఫెస్టివల్స్ పడుగలు అట్లొస్తే ఎప్పుడైనా అవన్నీ అయిపో అ పోయిన తర్వాత ఇంకా చికెన్ అట్లా అవన్నీ మేమే చేసుకొని తినేవాళ్ళ అండి స్కూల్లో
అవునా ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి స్కూల్లో
ఆ అంటే సార్ వాళ్ళు పర్మిషన్ తీసుకొని చేసుకునే వాళ్ళం అండి
పర్మిషన్ ఇస్తా అ
ఆ ఇస్తారు ఇస్తారు ఇస్తారు వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాం కదా ఇస్తారండి
వాళ్ళని ఇన్వైట్ చేస్తారని ఇస్తారా
ఏదైనా అ వచ్చి మళ్ళీ అయితే ఇస్తారు
ఆ
మీ స్కూ కాలేజ్ లైఫ్ బాగుందా లేదా అండి మీరిప్పుడు చదువుతున్నారా లేదా
ఇప్పుడు చదివే కాలేజ్ కంటే స్కూల్ బాగుండేది మేము ఇప్పుడు చదివే కంటే ఇంద ఇక ముందు చదివిన కాలేజీ అయితే ఇంకా బాగుండది అంటే ఇప్పుడు బయట అంతా తిరిగి అట్లంతా చేసేట వాళ్ళం ఇప్పుడు అట్లా తిరగాడానికి ఎక్కడికి పోవడానికి మాకు హోప్లెస్ ఇక్కడ అంటే ఎక్కడికి వెళ్ళనియ్యారు అప్పుడైతే మాకు ఇష్టం వచ్చి చోటుకి వెళ్ తంటుమి ఏం కావాలంటే తినడం అట్ల ఎంత ఉంటుండ మేము ముందు చదివిన కాలే హలో అక్కడ కూడా మాకు అంత ఒక బ్యాచ్ ఉండేది మొత్తం త్రీ ఇయర్స్ ఎట్ల అయిపోయిందో అని చెప్పి కూడా తెలియదు మాకు అంటే ఫుల్ ఎంజాయ్ చేసేటోళ్ళం ఎవరువైనా బర్త్ డేస్ వచ్చినా అట్లందరు కలిసి ఎక్కడికైనా పోయి లేదంటే ఎవరింటికైనా పోయేట వాళ్ళం చేసుకొని త తినేట వాళ్ళం
ఆ
ఆ అక్కడే నేటి ఉంటారు కదండి వాళ్ళ ఇంటికి వెళ్లిి డే స్కాలర్స్ ఇంటికి అట్లా చేసుకొని తినే తినడం
ఆ
అట్లా బాగా ఎంజాయ్ చేసామ అండి కాలేజ్ లైఫ్ స్కూల్ లైఫ్ అయితే ఆ స్కూల్ లైఫ్ కూడా బాగుంటుది ఇప్పుడు మేము చదువుతున్న దానికంటే ఇంతకు ముందు చదివినవి బాగున్నాయి బాగా అనిపించింది
అయినా ఎప్పటికైనా స్కూల్ లైఫ్ తర్వాత డిగ్రీ బీటెక్ ఆ లైఫ్ మాత్రమే మనకి మెమొరీ ఇలాగుంటాదండి మధ్యలో ఇంటర్ తర్వాత ఏం పెద్దేమి ఉండవు
ఆ మేబ అండి మీరు ఇంటర్ అంతా మంచిగా నిందా అండి మీకు అఔటింగ్ అట్లంతా ఇచ్చేటల్ల మీకు కాలేజీలో
ఇంటర్ అంటే ఇంకా జైలు అండి మాకి జైలు లాగ అనమాట ఓన్లీ గర్ల్స్ ఉండే వాళ్ళం
ఓకే
అౌటింగ్స్ అవి ఏమి ఉండవుండి ఇన్ఫ్ ఇన్ కేస్ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తామ అంటే పంపిస్తా తారండి లేకుంటే పంపించరు
ఆ ప్రతి ఫెస్టివల్ కీ ఇంటికెళ్ళేటోల్లాండి మీరు హాస్టల్లొ
ఒక త్రీ ఫోర్ డేస్ ఇస్తే హాస్టల్లో చ్చి వాళ్ళే పంపిస్తారండి వన్ డే టూ డేకి మేము గూడ వెళ్ళకపోతుంటిమప్పుడు ఇంటర్లో ఏం తెలియదు కదా
ఆ వన్ టూడేసయితే మీరు హాస్టల్లోనే ఉండిపోతుంట్రా
మ్మ్ హాస్టల్లోనే అండి వాళ్ళు పంపిచ్చే వాళ్ళు కాదు స్టడీ అవర్స్ పెట్టేవా ళ్ళండి మాకీ అందుకే పంపించమని ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తుంటండి
ఇంట్లో వాళ్ళొచ్చినా గూడా పంపిచ్చేటోళ్ళు గాద
ఇప్పింకిదోస్తే ఇంట్లో వాళ్ళు మమ్మల్ని జాయిన్ చేసుకున్న సార్ వాళ్ళున్ టర్ గదండి వాళ్ళు ఉంటే పంపిస్తారండి లేకుండె పంపిచ్చరు లేదంటె విత్ వాళ్ళ పర్మిషన్తో మమ్మల్ని పంపిచ్చెవాళ్ళండి
ఊహూ చాల స్టెంత్ ఉంటద అండి మీ ఇంటర్ కాలేజిలో
ఇంటర్ కాలేజ్ చానా స్ట్రిక్ట్ అండి మాది
ఆహా
మీ కాలేజ్ అండి
ఆ మా కాలేజ్ జైలే అండి ఇంటరంటె ఆల్మోస్ట్ జైలే అనుకోండి కాకపోతే మాది ఇంగ పెద్దా పెద్ద జైల్లాగా అనిపిస్తుండె అసలు పేరెంట్సొచ్చినా గూడా మా డీన్ చె తుండ్రి పంపిచ్చం అవుటింగ్కి అన్జెప్పనట్టు ఇంగ వాళ్ళే వచ్చి జస్ట్ తొ మాట్లాడిచ్చి వెళ్ళబోతుండ్రందె మ్మ్ అహా ఔటింగుంది చ్చారండి పేరెంట్సొచ్చినా గుడా ఎప్పుడైనా ఎగ్జామ్స్ అంటే ఇంగే లేదంటే ఒక త్రీ ఫోర్ డేస్కింటికెళ్తారు అనంగా ఇ ఏమైనా ఎగ్ అంటేనూ అట్లా పంపిచ్చారు ఔటింగ్ కి
మీకూ పేరెంట్సేమన్నా స్నాక్స్ అవి తీసుకొనొస్తె అలో ఉంటందా లేదా
ఆ కింద రిసెప్షన్ లో ఇచ్చేసి పోతుండే అండి ఎవరైనా ఏమైనా తీసుకొస్తే ఏమైనా క్లాస్ జరుగుతుంటే వాళ్లు రిసెప్షన్ లో ఇచ్చేసిపో మళ్ళీ మమ్మల్ని పిలిచి ఆహా వెయిట్ జేపిస్ సరేండి మళ్ళీ ఇంటర్వల్ వరకీ గానీ లంచ్ బ్రేక్ వరకీ గానీ వెయిట్ జేపి చ్చి అప్పుడు మాట్లాడిస్తారూ
ఓకే అండి
కొంచెం పేరెంట్స్ ఫైట్ జెసేటోళ్ళయితే లేదు మేమోచ్చి నం గదా అంత దూరం నుంచి ఎందుకు పంపిచ్చరూ అట్ల అట్లన్జెప్తే అప్పుడూ ఓస్తా ఉన్నారని వాళ్ళు ఇంక పంపిచ్చేటోళ్ళు మధ్యలయినా గూడా లేదు అంటే లంచ్ బ్రేక్ వరక యినా ఇంటర్వ్యూల్ వరకయినా వెయిట్ జేసేటోళ్లం అండి పేరెంట్సొచ్చినా గూడా
కాలేజ్ లో అలానే ఉంటాయి మళ ఇండయితే
ఆ అంతే ఇంటరంటె జైలేనేమో అందరికి
ఆ ఉంది
ఆ మీ స్కూల్ లైఫ్ లో మీరు టెన్త్ వరుకూ అంత కో ఏడేనా అండి మళ్ళీ టెన్త్ ఏమైనా స్కూల్ చేంజ్ అయ్యారా
అహా లేదండి అదే స్కూలే అండి అంతా కోయేడ్జే మాకీ గవర్నమెంట్ స్కూల్ అంటే ఇంకా అదే అండి ఇంగ్లీష్ మీడియయం లో గవర్నమెంట్ స్కూల్ ఉండింది కాబట్టి ఇంకా అట్లానే కంటిన్యూ అయినాం
అహా
అప్పుడింక కొత్తగా వచ్చిండింది మా ఏరియాలో మాడల్ స్కూల్ అని
కే
ఇగ అప్పుడు బాగా చెప్తానిన్నారండి టీచర్స్ కూడా అం అంత గవర్నమెంట్ టీచర్సే ఉంటుండ్రి అందుకే ఇంకా అక్కడే బాగుంటుందని ఆ ఆ వచ్చేవాళ్ళండి
ఆ మీకు గేమ్స్ పీరియడ్ అట్లా ఏమైనా ఉంటందా స్కూల్లో ఓన్లీ క్లాసెస్ ఏనా ఆ ఆడిపిస్తుండ్రా లేదంటే హాస్టల్ కి పంపించేస్తుండ్రా
లేదండి ఆడుకోవచ్చండి అది మన ఇంట్రెస్ట్ అండి ఎవ రైనా వెళ్తేగన ఆడుకోవచ్చు లేదు ఇంట్రెస్ట్ లేదు అంటే వెళ్ళిపోవచ్చు అండి హాస్ట ల్కి
ప్రెజరైతే ఏముండదా
ఆహా మామలుగా ఇప్పుడు ఏమైనా కాంపిటీషన్ అప్పుడు ఆ అంటే పక్క స్కూల్ వాళ్ళతో ఆ లేకుంటే మా స్కూ లోనే ఏమన్నా ఫంక్షన్స్ కలా గేమ్స్ అవి పెడతారు కదాండి కాంపిటీషన్స్ ఉన్నప్పుడు అప్పుడైతే కంపల్సరీ ఆడిపిచ్
ఆహా మీరు ఏ గేం బాగా ఆడేటోళ్ళండి
స్కూల్ ళ్ళో కబడ్డీ వాలీబాల్ ఆడేదనండి నేను
ఆహా వాలీబాల్ ఆడితే చేతి నొప్పిేం రాదా మీకు ఇట్లా బాల్ని కొడుతారు కదా
ఫోర్ డేస్ కొంచెం అనిపిస్తదండి మరి అలువాటైతేగిన ఓకే అండి మ మళ్ళీ అలవాటు తప్పిపోతే మరీ కష్టం అనిపిస్తదండి
ఆహా అయితే వాలీబాల్ బాగా ఆడేటోళ్ల మీరు
ఆ ఎప్పుడైనా ఆడేదన్నండి
ఆహా అయితే మీ ఆ నేను షటిల్ ప్లేయర్ అండి మా స్కూల్లో ఆ మొత్తానికి స్కూల్ లైఫ్ బాగుంటది ఆ ఆ అడుతుంటిమండి మా గ్రిక్స అట్లా పెడుతుండీ అప్పుడు మాకు ఫ ప్రైజ్ వచ్చిడింది మా స్కూల్ తరపు నుంచి
ఓకే అయితే బాగా ఆడేవాళ్ళు అన్నమాట మీరు
పర్లే ఆడేటోలం మొత్తానికి స్కూల్ లైఫ్ మళ్ళీ తర్వాత ఇంటర్ ఆర్ బీటెక్ లైఫ్ చి బీటెక్ లైఫ్ ఆర్ డిగ్రీ లైఫ్ బాగుంటది అంటారు కంపేర్ టు ఇంటర్ ఆ తర్వాత చదివే వాటికంటే
ఆ అంతే అండి ఇంకా మిగిలినవన్నీ ఎం అంత మెమరీస్ కూడా కాదు అంత గుర్తు కూడా పెట్టుకోలేం
ఓన్లీ అప్పుడు చదువు చదువు అని ఉంటది అంతే
ఆ అంతే అండి పెద్దగ ఫ్రెండ్స్ కూడా ఏముండరు కదా అప్పుడు అంతె ఇంకా
ఆహా మ్మ్ సరే అండి థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించిి మీ స్కూల్ లైఫ్ కాలేజ్ లైఫ్ గురించి మాతో షేర్ చేసుకున్నందుకు
ఆ వెల్కమ్ అండి
ఆ సరే అండి